హలో
నమస్తే సార్
యా హలో
ఆ వెరీ గుడ్ ఈవెనింగ్
ఆ
సార్ మీరు ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్పేసి తెలిసింది సమ్ డిఫెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్
డిఫెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అవును మేడమ్ సి ఏ పి ఎఫ్ అని
సి ఏ పి ఎఫ్ ఆ ఆ అంటే యాక్చువలీ నాకు ఎస్ ఎస్ బి ఆ ఇవి ఐడియా ఉన్నాయి సి ఏ పి ఎఫ్ ఐడియా లేదు ఇంకా యూ పి ఎస్ సి త్రూ కూడా డిఫెన్స్ సెక్టర్ లో కెళ్తారు కదా గ్రూప్ ఏ సర్వీస్ బి సర్వీస్ అని ఉంటాయి ఆ సి ఏ పి యఫ్ గురించి కొంచ చం అవేర్నెస్ తక్కువుంది ఎక్స్ ప్లెయిన్ చేస్ తరా
యాక్చువల్ గా యూ పి ఎస్ సి సివిల్ సర్వీసెస్ లో కూడా కొన్ని డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నాయి లైక్ ఆర్ పి యఫ్ ఇంకా చాలా ఉన్నాయి దానిలోనే డిఫెన్స్ లో సో నేను సి ఏ పి యఫ్ గురించి ఎక్ప్లెన్ చేస్తా మేడం
ఆ చెప్పండి సార్, ఆ కొంచెం నాకు కూడా యూస్ అవుతుందేమో తెలుసుకుంటాను.
అంటే దేని గురించి సిఏపిఎఫ్ లో మీకు దేని గురించి కావాలి
అసలు సిఐర్పిఎఫ్ అంటే ఏంటి కూడా నాకు తెలీదు బేసిక్స్ కూడా సో మీరు బేసి సిక్స్ నుండి చెప్పండి, అ నేను కొంచెం గ్యాదర్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్ అనేది
సిఏపిఎఫ్ అనేది కూడా యుపిఎస్సి
అంటే కండక్ట్ చేసి యూపిఎస్సి కండక్ట్ చేస్తుందా
ఆ సి యయుపిఎస్సి బోర్డే కండక్ట్ చేస్తది
ఓకే ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ ఎలా ఇస్తారు ఇయర్లీ ఒన్స్ పైసా
మంత్స్ ఏ ఇస్తడు సేమ్ సిల్ సివిల్ సర్వీసెస్ టైపే ఇయర్లీ క్యాలెండర్ జాబ్ ఏ ఇది కూడా
ఓకే క్యాలెండర్ లో మెన్షన్ చేస్తారా
యా అంటే ఎవ్రీ ఇయర్ ఫెబ్లో నోటిఫికేషన్ పడుతుది
ఓకే ఫై పక్క
కంపల్సరీ ఫెబ్ లో ఉంటందా నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఆ సేమ్ సివిల్ సర్వీసెస్ లాగానే వన్ మంత్ ఉంటుంది
ఓకే అంటే సివిల్స్ కి చాలా తక్కువ ఇస్తారు కదా అప్లికేషన్స్ ఆ టైమ్ అనేది ఆ
యాక్చువల్గా ఇది కూడా సేమ్ సివిల్ సర్వీసెస్ టైపే ఉంటది కాకపోతే, కొంచెం ఏమంటారంటే ఆ కొంచెం సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటది.
కంపేర్ టు సివిల్సా ఆ
కంపేర్ సివిల్ సర్వసెస్
ఇంకా ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్ పి వి కూడు న్ టాయ్ కదా అంటే వాటికి ఏమైనా, వేరియేషన్ ఉంటుందా సింక్ అవుతుందా.
ఆర్ఆర్బి, ఎస్సబి అనేది ఎస్ఎస్బి అనేది టోటల్లి చేంజ్ అయిపోతది, అది సమ్ డిగ్రీ వాళ్ళు ఉంటారు సథింగ్ ఉంటది.
అంటే ఇది గెజిటెడా
ఇది గేజ్ టెడ్ ఆ వీళ్ళని ఏమంటారంటే డాగో అంటారు డైరెక్ట్లీ రిక్ర్యూటెడ్ డ్యాగో డైరెక్ట్లీ అ అడ్ ఇది
డి ఏ జీవోనా
యా డైరక్ట్లీఅపాయింటెడ్ హాజ్ గెజిటెడ్ ఆఫీసర్
ఓకే ఓకే డిఏజిఓ అంటే ఆ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడ ఎలిజిబుల్ ఆ దీనికి
యా ఫిమేల్స్ ఎ ఎక్కువ ఉంటారు కదా యాక్చులి ఫీమెయిల్స్ కి ఎక్కువ ఉంటంది అఫ్ ఫస్ట్ నైట్ కి. వీళ్ళు కూడ ఉంటారు మెన్స్ కూడ ఉంటారు.
ఓకె ఫిజికల్ రిక్వర్మెంట్స్ అనేవి కంపేర్ టు మేల్ ఫీమేల్ లో డిఫరెన్స్ ఉంటాయి కదా అంటే మీరు ఫీమెల్ ఎక్ ఉంటారని చెప్తున్నారు.
అవును యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది మేడం ఆ హైట్ హైట్ కూడ చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనం అప్లై చేస్తున్నాంమంటే మినిమం హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ సె సెంటీమీటర్ స్తంభల్ సరి మెన్ ఆర్ ఉమెన్
ఓ కే అంటే మినిమం ప్యారామీటర్స్ అనేవి ఇది ఇది ఉంటే సరిపోతుంది ఇంకా మరి సైట్ అది కుడా చెక్ చేస్తారు కదా
ఆ సైట్ కూడా కొన్ని వాటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సేమ్ ఆ ఆర్మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ మెడికల్ అయితే
ఓకె ఓకె అదే సిక్స్ బై సిక్స్ సిక్స్ బై ట్వెల్ ఇది చూస్తారు కదా
యా యా అయితే దీంట్లో
జంప్ అవి త్రో బాల్ ఇవన్నీ ఉంటాయా?
ఆ ఉంటాయి యాక్చువల్గా లాంగ్ జంప్ హై జంప్ అండ్ ఓన్లీ రన్నింగ్ ఈ మూడే ఉంటాయి. ఈ మూడు అంటే ఫిజికల్ టెస్ట్ ఫిజికల్లి ఉంట అంటే మెయిన్ ఇది సిఏపిఎఫ్ ఫండ్ మొత్తం సెంట్రల్ ఆర్మండ్ పోలీస్ ఫోర్సెస్ కదా సో అంటె మనం మస్
అంటే వీళ్ళకి ఆ డ్యూటీ ఎక్కువ ఎక్కడ చేస్తారు
ఆల్ ఓవర్ ఇండియా ఇది డ్యూటీ
ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారు అంటే అంటే వీళ్ళ సెక్షన్ ఎక్కడ లైక్ ఇన్ సైడ్ ఆఫ్ ది ఆఫ్ ఫిస్ ఆ ఔట్సైడ్ ఆఫ్ ది ఆఫీస
ఫీల్డ్ ఫీల్డ్ వర్క్ కూడ ఉంటంది, ఎక్కువ ఆఫీస్ వర్క్ కూడ ఉంటది, అంటే ఒక ఆపరేషన్స్ కూడ ఉంటాయి. ఇప్పుడు సిఆర్పిఎఫ్ అనుకోండి నక్సల్ ఆఫీస్ ఆపరేషన్స్ ఉంటాయి ఇంకా ఆ వాళ్ళకి డ్యూటీస్ ఆర్పిఎఫ్ డ్యూటీస్ ఎల ఎలక్షన్ డ్యూటీస్ బానే ఉంటయ్. ఆ స దీంట్లో మియ ఫై సిక్సూ సెవెన్ ఆ. సెవెన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటై. సిఆర్ప్ లైక్ సిఆర్పిఎఫ్.
ఓకే మరి అంటే సెలెక్ట్ అయిన వాళ్ళక్. కి సెవెన్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో సెలక్షన్ ఎలా ఇస్తారు.
ఇక్కడ కూడా మనం మనం మనం సేమ్ ఇప్పుడు మనం కాలేజెస్. పెట్టుకుంటాం గదా టాప్ టాప్ ఫై. కాలేజెస్సు.
ఆ ఇందులో గూడా ఆ సెవెన్ లో మనము. ప్రియొరిటి వైజ్ పెట్ కోవాలా.
ప్రిఫరెన్సెస్ ఇస్తాము. ప్రిఫరెన్స్ లాస్ట్ వచ్చేసి బిఎస్ఎఫ్ ఉంటది.
ఓకే ఆ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సా, ఓకే ఫస్ట్ వచ్చి.
ఆ సిఎఎస్ ఎఫ్. అంటే ఇది కొంచెం మంచి సర్వీస్ అనమాట్, యా సెంట్రల్ ఇండెస్. ట్రెల్ సెక్యూరిటీ ఫోర్స్.
ఓకే ఇండస్ట్రీ ఆ.
ఆ ఇది కొంచం సెకండ్ వచ్చేసి సిఆర్పిఎఫ్ ఉంటది.
అండి రైల్వేనా.
ఆ సిఆర్పిఎఫ్ అంటే ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మన ఎలక్షన్ డ్యూటీస్ చెప్పాను గదా నాక్.
ఓకే ఓకే ఓకే ఆ
అయ్యా, దీంట్లోనే కొన్ని. ఆ ఇంకా ఫోర్సెస్ ఉంటద్ స సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తర్వాత ఎస్ఎస్బి సమ్మర్స్ సహస్రసీమ బల్ అంటారు.
సశస్త్ర సీమా బల్. ఓకే యా గొట్ ఇట్. ఆ రీసెంట్ గా గుడా ఏదో నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టున్నారు గదా. లైక్ బీటెక్. క్యాండిడేట్స్ అండ్ బ్యాచలర్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కోసం అని చెప్పేసి. అది గ్రూప్ బి సర్వీస్. కిందికొస్. లేదా మరి సిఎపిఎఫెల్లో.
ఆహా సిఏపిఎఫ్ లోనే ఇది, దీంట్లో సిఏపిఎఫ్ లోనే సెవెన్, సిక్స్. సాఫ్ సిక్స్ సెవర్ సర్వీసెస్ ఉంటయ్.
ఓకే రిజర్వ్ అయిపోయింది శాస్త్ర శ్రిమాబల్ అయిపోయింది ఇంకా ఆ లాస్ట్ లో బిఎస్ఎప్ పన్నారు
ఐటిబిపి ఐటిబిపి
ఐటిబిపి ఉంటే
ఇండొ టెబిటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఉంటారు
ఓకే
ఇండో టెబిటియన్ అంటే ఇండో టెబిటియన్ దగ్గర మనకి మయన్మార్ ఈ బోర్డర్స్ ఉంటాయి కదా
ఇండియా బార్డర్స్ విత్ అవి అదర్ కంట్రీస్ తో ఉను
ఆ వీళ్ళు ఏంటంటే హిల్లీ ఏర్ ఎస్ ఎస్ ఎస్ హిల్లీ ఏరియాస్ లో ఉంటారు వాళ్ళు ఐటీ బిటీ వాళ్ళు ఆ
ఫాయింట్ ఫాన్ సో మీకు ఎగ్జామ్ ప్యాటన్ ఎలా ఉందిరా ఇంగా
సేమ్ వన్ డే లోనే ఉంటందండి ఒక యుూపిఎస్సి ఆ మనం సిక్స్ డేస్ అట్లా ఉంటాది కదా
అంటే యూపిఎస్సి వచ్చిసి మనకి ప్రిన్ సోప్ ఈ సారీ మెయిన్స్ పేపర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అలాగే ఉంటుందా సిఏపిఎఫ్ ఇంకా ఎమన్నా వెరెస్
సిఏపిఎఫ్ ఏంటంటే వన్ డే లోనే అయిపోతాది మెయిన్స్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ వన్ డే లోనే అయిపోతాది
ఓకే అలా ఎలా కండక్ట్ చేస్తారు
కండక్ట్ చేస్తారంటే ఇంకా బోర్డు అంత తీసుకొన్స్
ఈవనింగ్ అవర్ షిఫ్ట్ లాగానా
మార్నింగ్ ఈవినింగ్ అవర్స్ ఉంటది
అంటే టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి సార్ దీనికి
సెవెంటీన్ ఫిఫ్టీ అనుకుంటా మొత్తం మొత్తం ఆ నేను అంతగా చూడలేదు అది మేడం నేను చూస్తాను అంత క్లారిటీగా చూడలేదు
ఓకే సార్ ఇది నాకు ఒక డౌట్ ప్రిలిమ్స్ కౌంట్ అవుతుందా అవుదా
అవుతాది అవుతాది ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మైన్స్ మైన్స్ ఆ ఆ యా యా మొత్ త్తం తీసుకుంటారు మొత్తం
మళ్ళీ ఇంటర్వ్యూ ఏమైన్నా ఉంటుందా మరి వీటికి
ఆ ఇంటర్వ్యూ కూడా ఉంటది కదా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటది
ఓకే అంటే ఈ ప్రిలిమినరీ మెయిన్స్ ఈ పేపర్ అంటే వన్ డే లో కంప్లీట్ అయ్య ఎగ్జామ్ క్వాలిఫై అయితే మళ్ళీ ఇంటర్వ్యూ పిలుస్తారు.
ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వల్లనే నెక్స్ట్ ఆహ ఇంటర్వ్యూ సారీ ఇంటర్వ్యూ ముందు ఒక ఫిజికల్ స్టెట్ ఆ ఇది ఉంటది.
అంటే ఇది త్రీ టైర్ ఎగ్జామినేషనా ఫస్ట్ వచ్చేసి ఆమ్ ఆ
ఫస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటది ఆ ఫిజికల్ మెడికల్ టెస్ట్ ఉంటంది ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత ప్రీ ప్ఫరెన్స్ ప్రక్రి వారీగా మనకి సర్వీస్ అలాట్ ఎలకట్ అయిపోతాది
ఓకే ఓకే మీ సైడ్ నుండి అంటే ఎవరన్నా అచీవ్ చేసారా ఇది ఇంతకు ముందు
ఆ అంటే రీసెంట్లీ ఒక సార్ ఉన్నారు. అతన్ అచీవ్ చేసి
అంటే ఎంత టైం దీస్ న్నారు అచీవ్ చేయడం కోసం అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు
తను యాక్చువల్ గా తను యాక్చువల్ గా మొత్తం డిఫెన్స్ ఎగ్జామ్స్ సె రాసారండి మేడం. యాక్చువల్ గా ఎస్ ఎస్ బి అండ్ ఏమంటారు సిడిఎస్ ఆఫీసస్ ట్రైనింగ్ అకాడమీ వీటిలో తనకి ఇంటర్వ్యూ దాట్లో వెళ్ళిపోయేది మొత్తం లాస్ట్ వరకు వచ్చి ఎగ్జామ్ అన్ని క్వాలిఫై అయినా సరే ఇంటర్వ్యూ లో ఎళ్ళిపోయేది సో తను ఏంటంటే గట్టిగా ఇంకా సిఐపిఎఫ్ ఉంది కదా యూనిఫార్మ్ సర్వీసే కదా అని జెప్పేసి తను కూడా గట్టిగా ప్రిపేర్ అయ్యి అది ఈజీగా క్వాలిఫై అయిపోయారు అంటే ఇవన్నీ ఆయన ఏంటంటే మ్యాస్ బ్యాగ్రౌండ్ అంటే ఎట్లా
ఆ బ్యాగ్రౌండ్ కూడా మనం ఇచ్చేస్కోవాలి కదా దీంట్లో అంటే సైన్స్ బ్యాగ్రౌండ్ వాళ్ళకి ఆర్ట్స్ బ్యాగ్రౌండ్ వాళ్ళకి మ్యాథ్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా
ఆ దీనికి అట్లా ఏం లేదు ఎవరైనా ఎలిజిబుల్ లే
ఓకే ఓకే అయినా అప్ టు టెన్త్ స్టాండర్డ్ మనం అన్ని సబ్జెక్ట్స్ చదివి వస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటా కదా
అవునవును అవునవును
ఓకే సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యూస్
థ్యాంక్యూ మ్యాడ్ థ్యాంక్యూ మ్యాడం అ